హలో
ఆ వినిపిస్తా ఉంద
ఆ
ఏం చేస్తున్నారు
ఇప్పుడే వాటర్ వోచ్చినయి వాటర్ పట్టి
ఉ అంటే డైలీ వస్తాయ మీకి వాటర్
ఉ
ఉ మాకి వారానికి ఒకసారే
ఓయమ్మ
అహా అంటే ఇక్కడ ఎక్కువ అంతే వారానికి ఒకసారి మూడు గంటలు నాలుగు గంటలు వదులుతారు అంతే
ఓ మరి ఎన్ని దాంట్లలో పట్టుకోవాల ఉంటాయా వారం అంతా
అంటే సొం సోంపు తొవ్వుతారు తెల్సా అది
ఆ అవున్లే భూమి లోపల ఉంటది కదా
ఆ అది తొవ్వి అది చేపిచ్చుకొని పెట్టుకుంటరు ఇక్కడ ఎక్కువ
ఓయమ్మో వారం
అంతే ఇంక టౌన్ కదా
ఉమ్ అవును ఇక్కడ మాకు ఒక రోజు రా కుండా ఉంటేనే ఇనరు గొడావిడి హల్ చల్ చేస్తా ఉంట
ఆ ఓ మా మా నాన్నలూర్లోనూ అంతే డైలీ వస్తాది అంటే ప్రొద్దున వస్తాయి ఏడు ఆ టైమ్ లో వస్తాయి ఆమెకు ఒక్కొక్కసారి సాయంత్రం వదులుతారు ఒక్కొక్కసారి వదలరు అంతే మేము వచ్చినప్పుడు పెట్టి ఆ అదే వచ్చినప్పుడు ఒకటే మేమేం పట్టుకునె లేదు ట్యాంక్కి మోటర్ ఎసేస్తాము పైన్ ట్యాంక్కిి థౌసండ్ లీటర్స్ ట్యా అది ఇంక అంతే ఇంకెప్పుడన్నా రిపేర్స్ వచ్చినాయి అవి ఇవి అంటే అప్పుడు ఇబ్బంది అయితుంది మేము స్టాక్ పెట్టుకుని ఎళ్ళేది అక్కడ ఇక్కడైతే వారానికి ఒకసారి కాబట్టి వదిలేది ఇంగ తాకుండన్నే ఉండల నీళ్ళు ఏం తప్పదు సొంపు పెద్ద తొవ్వించుకుంటేనే అయ్యేది చిన్న చిన్న సొంపులు తవ్వించుకుంటా అయ్యర్లేదు
హ్మ్
మాకేం సరిపోతాయి పెద్దది సొంపు
అదే గదా ట్యాక్ అయితే ఎడ సరిపోతయ్
ఆ డైలీ స్నానము చేస్తాము ఇంట్లోకి వాడుకుంటాము ఏమంటే తాగే కొక్టి నీళ్ళు క్యాన్స్ తెచ్చు కుంటాము ఫిల్టర్ తెంపి ఇచ్చేలేదింక అదే ఇది సోంపు ఏమన్నా సంవత్సరం వరకు పాచి కట్టకుండా గలీ లేకోకుంటే నీళ్ళు చూసి ఏపీ ఎల్లా అని అట్లే పెట్టిన్నాము ఇంకేమి చిన్లేదు
ఉమ్
ప్రస్తుతానినికి అయితే పర్వాలేదు ఏమి పాచి కట్టేం లేదు
ఆ
కొద్దిద్రోలు చూసి క్లీన్గా ఉంటే క్లీన్ చేసేసి సోంపు
ఉమ్
ఆ ఫిల్టర్ వాటర్ ఎపిల్లా అని అయ్యో దానికి ఎన్ని రిపేర్సో స్టార్టింగ్ ఇల్లు కట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళు సరిగ్గా ఎపించ్చిన్లేదు
హ్మ్
వాళ్ళు ఎస్తే ఏం లేదు మా అమ్మ ఇట్లా ఉండాల మన ఎట్ట తెలుస్తుంది చెప్పు ఎక్కడ తీస్తే నీళ్ళు సరిగ్గా వస్తాయి పైపు ఎత్తుకేస్తే ఎంత ఎత్తుకేసి ఎంత కిందిక వేస్తే వస్తాయని వాళ్ళకి తెలుస్తాయి
అవునవును
వీళ్ళు పట్టిచ్చుకోనిండ్లేదు సరిగ్గా ఏసిండ్లేదు అది చాన చిన్నగ ఒస్తాండ మేము ఇది ట్రాక్టర్ తో లోడ్స్ తోలుతార్ కదా ఆ తర్వాత తోలిచు కుంటా అంటే వారానికి ఒకసారి ఒక లోడు నన్నూరు రూపాయలు ఇచ్చి
మ్
చాన ఇబ్బంది అయిపోతాండ వారానికి ఒకసారి యాడ చెప్ పు అయ్యేల్లేదు ఆ లోడ్ అయినా కూడ ఇంగ్ అందరు అందరము వాడేది నీళ్లు స్నానాలు చేసేదంట ఇంట్లో పాత్రలు తోమ్మేదానికి అన్నిటికీ ఉ భలే ఇబ్బంది అయిపోయిండ అది చెప్పి పిలి పిచ్చి మళ్ళీ అక్కడ రిపేర్ చేపిస్తుంది ఆవిడతో వచ్చి చ్చిన్లేదు అది కూడా ఆ రిపేర్ చేపిచ్ పిచ్చినదానికి రెండు వేలు తీసుకుండ్రి వచ్చిండ్లేదు నీళ్ళు అట్లే వొస్తావుండ మళ్ళీ ఇక్కడ పక్కన కొంచెం ప్లేస్ తీసుకొనింటిమి. కాంపౌండ్ పక్కనుంచి ఇంటి ముందర వేరే వాళ్ళు ఇల్లు కడతా ఉన్నారు. వాళ్ళు పైపులేపిస్తారు కదా నీళ్ళ పైపులు. అప్పుడు వాళ్ళది తొగినప్పుడు వాళ్ళది మాది ఎదురు ఎదురు ఎదురు ఉండేది ఇల్లు లు స మాది కాంపౌండ్ పక్కన ప్లేస్ తీసుకున్నాం కాబట్టి కాంపౌండ్ దగ్గర నుంచి స్ట్రైట్ గా పైప్ పోవ తొగిచ్చి పైప్ ఏపిచ్చినాము. ఈ లోపల కాంపౌండ్ లోపల సొంపు దానికి కనెక్షన్ ఇప్పిచ్చి ఇప్పుడు బాగా వస్ మ్ అంటే రెండు కనెక్షన్ లు ఉండేవి ఇప్పిచ్చినాము. రెండు సైడ్ల నుంచి కనెక్ష ఉండ మాకి వచ్చేదేమో ఒక సైడ్ నుంచే నీళ్ళు వచ్చేది. ఇంకో సైడ్ నుంచి ఏం ప్రస్తుతానికి ఏం లేదంట అక్కడ ఇల్లు అయితే అక్కట్ ను తీ ఎవరైన్నా పైపులు తీసుకుంటే వాళ్ళ దానికి కనెక్షన్ అట్లే ఇప్పిస్తే అది వొస్తుంది వొస్తే
ఉహు
ఇప్పుడేం లేదు ఇప్పుడు ఒకదానికి వస్తాయి ఇప్పుడు బాగా వస్తున్నాయి ఫుల్ గా సొంపు నిండు పోతుంది మేము అప్పుడు చేస్తన్నప్పుడు ఒక డ్రమ్ము కూడా వస్తానో లేదో
వామ్మ
అంత స్లోగా వస్తుంది చిన్నగా చుక్క చుక్క వస్తాండా ఇప్పుడు బాగా ఫుల్ వస్తుంది పైప్ ఎన్ అంటే అంత సొంపు నిండిపోతుంది ఇప్పుడా ఇప్పుడు నీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు
అ
అంటే ఇక్కడ ఎట్లంటే ఈ వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళోస్తాయి కదా అది సొంపులేకి పోయేటట్టు గూడా కనెక్షనా పెట్టుకుంటారు ఇక్కడ ఎక్కువ
మ్
ఉ అది ఒకటి వర్షకాలం వచ్చినప్పుడు ఒకటి కొంచెం బెటర్ ఇగా అప్పుడు ఇబ్బంది పడినప్పుడు అంటే వళ ఒకసారి తొలుచుకోకుండా రెండు వారాలకి నెలకి అట్లా తొలుచుకుంటాంటిమి ఇంక ఎండాకాలం వచ్చింది అనుకో ఇంగా ఎక్కువ నీళ్ళు కావాలా అప్పుడు చానా ఇబ్బంది అయిపోయింద గేమెమో సెసేమి ఎంత మందిని అడిగితిమి ఈ నీల్లు ఇడుస్తారు కదా నీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు
ఉమ్
ఆ వాడిని వచ్చి చూస్తాడు అది ఉంది ఇది ఉంది ప్రాబ్లమ్ అనంట డబ్బులు తీసుకుంటారు వాళ్ళేం కరెక్ట్గా చెప్రా ఆ అది ఇది కూడా సరి తీస్ ఆ కాంపౌండ్ సైడ్ నుంచి తీసే కయర్ లేదు అని చెప్పా ఫస్ట్ ఏ ఎందుకై లేదు అయి సునలేదు అది తీయండి కాంపౌండ్ లోపల పగేలు కొట్టేసైనా కూడా ఇవి బండలు టైల్స్వి మళ్ళీ వేపిచ్చుకుంటాము అంత తీసి నీటిగా చేయండి. ఎంతన్నా ఇప్పించుకోండి మాకు ఈసారి రానే రావాల అని మేము అయి బలవంతం చేస్ ఉండే దానికి చేసిండేది లేదంటే అదే కనెక్షన్ చెన్సన్నే మళ్ళ బయట చేస్తాండే మళ్ళీ రాకుండా అయిపోతుండ మనకి కాంపౌండ్ లోపలికి హోల్ పెట్టి చేసే కయ్యలు లేదు ఏమేమో చెప్పా స్టార్టింగ్ లో
వ్మ్
ఏ ఎంతన్నా కాన్లే పదివేలు తీసుకుంటారు పది వేలు తీసుకుంటారా? వ్మ్ అట్లు చెప్పే చేపిచ్చుకుంటుంది ఎనిమిది వేలు తీసుకున్నా పోతే పోనిలే అది ఎనికి వారం వారమ నన్నూరు రూపాయలు తొలచుకున్న రెం నెల మున్నాళ్ళ తొలిచ్చుకునేది పోనీలే ఎప్పుడు తనగానీ ఈ వయస్సు కంటిన్యూగా వస్తుంటది కదా అని
ఆ ఉంటే పోతే పోతది ఒకసారి ఒకసారి పెడితే అదే ఉంటది
ఆ ఈ టౌన్స్ లో భలే ఇబ్బంది నీళ్లతో
బా వాటర్ పెది ఇబ్బంది
వ్మ్
రెండోలు మూడ్రోలు వచ్చాన ఓ రకం వారాని కంటే ఓయమ్మో
వ్మ్ కష్టం అందుకే పె పెద్ద సొంపులు తొగిచ్చేసి పెట్టుకుంటారు ఇక్కడ ఇంగా అవే స్టాక్ ఉంటాయి వచ్చి న అప్పుడూనీల్లుచ్చినప్పుడే
ప్రతి దానికి వాటర్ నీళ్ళే అవసరం తినదానికి ఈ మనకి బట్టలు ఉతికేదానికి బోగులు కడిగేదానికి ఏదైనా వారం నీళ్ళతోనే పని
వ్మ్ అది వాషింగ్ మిషిన్ కేస్తామా అది నీళ్ళు ఎక్కువ వాడేది.
వ్మ్ అది ఎక్కువ లెగుతాది
చానా ఇబ్బంది అయిపోయిందిగా అప్పుడు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు మిగులు ఆ ఇంగా సంపులోవి అయిపోయి వారం వచ్చేసరికి సగం సొంపు ఖాళీ అయ్యి మిగులుతాయి ఇంకా అప్పుడు పూర్తి కాలి అయిపోతా చూసు కోవలా ఆ ఏ ఫంక్షన్స్ చేసినప్పుడు సత్యనారాయణ వ్రతం దేను నోముల్ పండగన్ టా అవన్నీ చేసినప్పుడు తొలచుకుంటు మేం ఏం చేస్తాము. అప్పుడు ఖ్యంగా రిపేర్ చెపీచట్లేదు. తొలచుకుంటున్నము.
ఓయమ్మ అప్పుడుంగా బంది వాడంట
అవు ఇంట్లోదొఖర్చు అదొఖర్చు అవు
అవు
చాన ఇబ్బంది అయితుంది. అంటే టౌన్ లో తెలిసింది అలా బాగా వాళ్ళు వీళ్ళు తెలిసే ఉంటే వాళ్ళతో వీళ్ళతో చెప్పిచ్చీ చేపిచ్చూకోవచ్చు ఏం తెలియనోళ్ళయితే ఇంగ పాపము బాగాలాక్కుంటారు. డబ్బులు
పోగొట్టుకోవాల్సిందే
అవు
మీకి ఇంటి పక్కన కానీ మీ ఇండ్లు లేద అలా ఐయిపోంది చుట్టుపక్కల ఉంటే
ఆ అవును వాళ్ళ నుంచి చే అయినా ఆ వాళ్దీ నిండిపోయినా నాకాల్సింటే మాదానికి ఇగ అట్లే అయిపోయే ఏమి ఏసుకొని అయినా గూడ నీళ్ళు పో
ము
ఊ అంటే ఇప్పుడు ఇంటి ముందర ఇల్లు కడుతాండే వాళ్ళయితే బా పరిచయము క్లోజ్ అయినారు.
ఆహ
ఆ అంకుల్ గూడ చెప్పిండారు. వాళ్ళు కింకా బయటనుంచి తీస్తే మీకు వచ్చే లేదు నీళ్లు గట్టిగ పట్టుకోండి. చెప్పండి. డబ్బులు అయి అయ్యే మాకు ఇట్లనే తీయాలే ఇట్లా తీసేది అట్లు ఉంటేనే చేయండి. అని చెప్పండి తీసి తీస్తారు. ఏం తీరు అనంతా చెప్పించా. ఈ తీసేటప్పుడు గూడ అంకుల్ వచ్ చ్చిందా ఆ ఆంకుల్ గూడ చెప్ప్రి వాళ్ళకి ఇట్లే తీస్తే వస్తాయిలేండి. ఇట్లా తీయండి. ఇట్లే చేయండి. అని
ఊ
కొంచెం వాళ్ళు, వీళ్ళు సపోర్ట్ ఉన్న ఇంటారు. ఒకరే చెప్పాలంటే ఇన్రు కొంతమంది.
అవును!
ఊ అట్లీ ఇబ్బంది. అందుకే ఎవరో ఒ తెలినే తెలిసిందల్ళ ఇక్కడ బాగా అవు అక్కడికే ఉన్నారు. తెలిసిందే వాళ్ళు పొలిటీష షన్స్ వాళ్ళే ఇట్ల చిన్న చిన్న ఆల్లకంతా వాళ్ళ నే ఏంది చెప్పి పిలిపిచ్చేది అని అనుకొని అట్లే ఉంటుమీ.
సారిగిళుచ్చే వాళ్ళని తీసుకోవచ్చ అంటది.
అంటే అట్లే చెబ్దాము అనుకోంటిమీ. వేరే అంకులు ఉన్నాడు. ఆ అంకుల్ కి చెప్పిందింటే చూడండి ఇట్లా చేస్తన్నారు వీళ్ళు ఆ సో అది పైపులు తీపిచ్చేది. రిపేర్ చేస్తాం. అనేది చేసేది నీళ్ళు రాకు సరిఇట్ల అంటే అంకుల్ ఫోన్ ఏసి రిపేర్ చేసే అంకుల్కి చెప్పిండారు ఇట్లా ఫస్ట్ పోయ వాళది రిపేర్ చెయండి. తెలుసు గదా మీకీ నీళ్ళు యాడొచ్చేది. ఏమి మీరు కావాల్సినట్ చేస్తే ఎట్లా అని చిట్న అంట బాగా
ఆ
ఇంగ అక్క అక్కడి నుంచి ఇగ ఓట్లు వోస్తాయి. ఇంకా ఆ ఏరియాల్ నుంచి గానీ మళ్ళా ఈసారి ఎలక్షన్స్ జరిగితే పళ్కి ఏమో చేయాలి కదా చేకోం ఉంటే రేపోద్దు మనకి ఎట్లా సపోర్ట్గా ఉంటారు. అది ఇది ఏమో మ మాట్లాడీన్నారంటా అంకుల్
ఉహ్
అందుకని వచ్చి చేసేసి వచ్చిండేది అందుకు వస్తా ఉండేది. నీళ్ళు లేదంటే వచ్చేవి కాదు ఇవి కూడా
ఆ అంతే సామాన్యంగా ఏం పలకరు
అవును ఆ మీటికిీ వాల్లకీ కి ఇది పండుగలు వచ్చినప్పుడు అప్పుడు మామూలు ఇస్తారు. కదా హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా వాళ్ళు చేతికి ఇస్తారు కదా అంటే ఇన్ని రోజులు ఇస్తారు హ్ ఇది చేసినందుకు అట్లా కూడా ఇస్తాం మేము హండ్రెడ్ హండ్రెడ్ వేరే ముందర ఇంటే ఇంటోల్లు ఇప్పుడు ఉండే ఏరియాలో వాళ్ళు ఇచ్చేది లేదు తక్కువ ఒక ఫిఫ్టీను థర్టీన్ ఇస్తారంట వాళ్ళే చెప్తారు. మేమే మేము ఎక్కువ ఇచ్చలే మాకే మేము ఆ వచ్చి చేసేది లేదు ప ఏమన్నా అడిగినా కూడా అని మేం తక్కుఇచ్చేదాని అని అంటాడు. మే మేము అయితే ఇస్తాము హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టి అట్లా ఇస్తాము వచ్చినప్పుడల్ల రిపేర్లు చేసినప్పుడు చూసేకి వచ్చినప్పుడు
ఉ
వస్తన్నయి అన్ని లో లేదా అని అక్కడ పైపు ఒకటి ఉందంట అది ఓపెన్ చేస్తే మకు బాగా వస్తాయి అని చెప్పిండ్రు అప్పుడు అది ఓపెన్ చెయ్యడి. ఇన్నూర మున్నూరో ఇస్తాము
హ్
రెండు నెలలకు ఒకసారి అట్లా మాకు చానా ఇబ్బంది అయింది. అని కూడా ఇచ్చింటిమీ మేము సరే చేస్త చేస్తాము అని పట్టించుకోనింలేదు అట్లా ఆడుకుంటారు. బాగా తెలిపో ఏం తెలియ పొడుంటే ఇప్పుడు ఏం ప్రస్తుతనికి నీళ్ళది ఏం ప్రాబ్లం లేదు ఈ రోడ్డు ఒకటే కొంచెం అయిపోతే ఈ వర్షాకాలము ఇబ్బంది ఉండేది లేదు
ఆ
ఇంకా వానలు స్టార్ట్ కాలేదు. వానల్ స్టార్ట్ అయి అంటే రోడ్లు పోయికదా ఆ
అం
ఇప్పుడు కూడా ఒక రోజు వచ్చి ఒక రోజు గ్యాప్ వస్తే